హలో
ఎస్
ఆ ఈ రోజు మనం ఒక టాప్ మీ గురించి మాట్లాడుతన్నాము ఏఐ గురించి ఆ మీరు ఏఐ అంతే ఏమనుకుంటున్నారు
ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచంగా తెలుసు
ఓకే ఆ మీరు ఎలా ఎలా ఏఐ ఈ గురించి అంటే ఏమన్నా తెలుసుకోవాలంటే ఏమనుకుంటానారు
అర్థం కాలేదు ఇంకోసారి చెప్పండి
ఏఐ గురించి మీక్ ఏం అని తెలుసు
ఇప్పుడు నార్మల్గా సొసైటీలో ఐటీ సెక్టర్లో ఏ ఎక్కువ యూస్ చేస్తున్నారు సో దాన్ని బట్టి మనం కూడా ఏఐ తో పాటు అప్డేట్ అవ్వాలి
ఓకే ఆ ఈ కాలంలో ఏఐ గురించి మనం ఎంత్ అంత ప్రసాదించి అనుకుంటన్నాం లైక్ పెసిఫిక్ ఎంత ఉంటుంది
ఫెసిలిటీ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం డే టు డే లైఫ్ లోనే మనకి ఏఐ తోనే యూస్ చేస్తున్నారు లైక్ ఇప్పుడు మన ఇండియాలో లేకపోయినా బయట అదర్ కంట్రీస్ లో ఫర్ కుకింగ్ అండ్ డిష్ వాషింగ్ కూడా ఏఐ పెడుతున్నారు అండ్ కంపెనీస్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ విత్ ఏఐ ఉంది
ఓకే మీరు ఇంకా ఇప్పుడు కాలంలో జనరేషన్ లో మనము ఎంత ప్రాజెక్ట్ గురించి అడుగుతన్నాం
తన్నా
ఏఐ జనరేషన్ లో మనం యూస్్ చేస్తాది ఎంత అంటే డైలీ లైఫ్ బేస్ పోయిన పోతే
నాకు కొంచమే తెలుసు మరి అంతగా తెలీదు సో మీరు చెప్తే నేను వింటాను